కల్ కసి న కచ సిగనల్ ప్రాబ్ల కావచ్చు
ఏ ఆన పాట దీ కుడుమల్లా
ఆహా నా ఇప్పుడు నీ రెండు జీరోలు జీరోలు ఏవ అయి్
నాయి రెండు జీరోలు మా అక్కతోో ఒకసారి టచ్ చేసిపోయింది అట్లా రెండు బడ్డయి
ఆ అదిను కూడాడ లేక్కల క అత
ంత
ఆడవ మన రేటింగ్ ఇ అతే న అమలక్కల కతతే దదవ నవవు ఒక్కొక్కసారి అనుకోకుం కట్ అయిందినుకో రాదు
మ మళ్ళీ డెలివీ చేద్దాం అని రావట్లేదు అక్క ఇక అంతే ఇక కాలు
అంతే
ఫైవ నయి ఫైవ్ అయిపోయినాయి కావల్సు దీంతోటి
నాయి అయిపోలే ఫోర్జ పెడుతాంది నీ తోటి
అవునా మా అంచిద
ఆ
ఈ ఎట్లా గడ తెతాంది ఫోర్ అనిడ్ చూప పెడతాంది అంటను
అంటే నేను ఇంతమంది నీకు ఫోన్ ఇప్పుడు రెండు సార్లు చేసిన కదా కట్ అయినారు అక్కడ రేటింగ్ కనవాలి అన్నట్టు
ఆ అదే
నేనుపుులక వ వెేకి చకున్నా మీ అక్క తోట అని చలా మాట్లాడినా ఆమెతోోట అని చలా మాట్లాడినా అని బా
పోయింది నాది రెండు పోయినే
ఆ నా అట్లా ఎన్న పోైనే
ఇంకా పదిన్నట్టున్నా
చూద్దాం టైం ఉందిగా ఇంట్ అవాలి ఇప్పుడే అయిపోవాల అని ఏం లేదు
ఆ అవును ఇంకా ఇద్దరు దొరకాలి మా చెెళ ఒకరి ఉంది బిందక్కతో మాట్లాడాలి ఇంకా కాల్సి
మాట్లాడు ఇకా అప్పటి అయితే నీకు నాకు ఇ అయిపోతది నేను చేస్తే ఒక్కొక్కసారి నేను ఒక కామెతోది మాట్లాడినా ఆమె పది నిమిషాలు మాట్లాడేది నాతోో నేను కూడా మాట్లాడినా ఇట్లా రేటింగ్ అనే లా అట్లా అలా బ్యాగ బట్ డ్రెస్ చేస్తతే పది నిమిషాలు మొత్తం పోయింది
ఓ అలనే ఉండాలి ఆన్లనే
అ
ఎన్నయినాయి అక్కని ఇప్పటికి
నాయార ఫోర్ అయిన ఇవాళ పొద్దున్నే వచ్చింది
ఆ
ఫోర్ అయినాయి కరెక్ట్ అయిన అయితే పోరు ఫర్ ఫార్
అన పడతాంది అయన్నని
హా పడత వ
ఎన్నని
ఇప్పుడు దే తటి టువెల్ కాలు
మరి అన్నయ మళ్ళ ఇంకేడు మాట ఇంకేని మాట్లాడాలి నువ్వు
ఆ డ్రయింగ్ ఎవల్ దొర్కతాని అక్కన మిస్లనే
అర్ధంగాలే
నీ అక్క తోటి నిమిషల్లో తోటి మాట్లాడాలి నే మరి మాట్లాడుకొని
ఆ ఇంకేడు ఆ అక్క దొ రం మ మాట్లాడి చెల్లదు అయిదు మాట్లాడి
ఆ
మూడు మాట్లాడి చెల్లెలితో ఐదు మా
ఆ చెల్లితోనూ మాట్లాడినాకా ఆమెతో మాట్లాడినాక నేను ఉన్నా అని చెప్పు ఆమె ఎప్పుడు ఫ్రీ ఉంటది రేపు ఫ్రీ ఉంటే రేపైనా మంచిదే
ఆమేనా సండే ఫ్రీ అయితాది ఊక సాయంత్రం ఫ్రీ అయితాది ఆమె స్టడీ అవర్ కి పోతాది ఏమో ఇక ఆమె ఎప్పుడు ఫ్రీ అయితాదో నైట్ నైట్ టైం ఇక
అబ్బో ఇక ఆమె తోటి మీన మీరు మాట్లాడ సరికి ఆమెకు నిద్రావస్తాది ఇక నేను మాట్లాడినట్టే ఆమె తోటి
ఆ మీ అవక కూంటదా అని
ఇలా చ గురుల
ఆమె కూడా పెట్టుకుంటాది అమ్మో ఆమే తెలియదు ఓ ఫుల్లు అయి మాక్క కన్నా ఫాస్ట్ గానే ఉంటాది నాకన్నా ఫాస్ గా ఉంటాది ముందు అంజులో అందులో ఉంటాది కాల్స్ చేయడంలో
హమ్ ఉండని అట్లాన్నే ఉండాలే
కాల్స్ ఏమో కగాని అప్పుడు టాస్కు లు అయితే అమ్మా అన్ని ఊడ కట్టేసిడు
హ్మ్మ్
ఆ మంజీ అయిపోయినా అంటే ఎమర్ అయిపోయినాయి అంటుండ్రు
కత్ కూ మాన
వాకిలి ఊడుస్తున్నావా అక్కా
ఆ అవునరా
హ మరి సాయ్రంత్రం అయితాంది గా అ చెయాలి పనులు
సరె అంతే నువ్వు కూడా కాల్ చేయాలిగా మళ్ళీ నీ మళ్లో టెన్ మనిట్స్ దకా కోదా
రి జత అ మరి
ఇప్పుడు ఎత్తాయ్యా నాకు ఇక పని ఉండేది మళ్ళీ రేపేక ఆ
నేను బోల్దు మీ ని దానం చేయాలిగా
ఉండ అదు పాపకి వపిస్తవా
పాపకి తల్లియింది కానీ నిన్న ఏ బ చిన్నదానం
ఆహా ఇట్లా మూడు రోజులక్కసారి ఐదు రోజుల
ఆ ఇ రోళ్ళక ఆ తళతిగ తొమ్మిది రోజ దపిియాల మాతం దపిించి నిన్న వపాకు పసుపు పెట్టి ఉప్పు పోసి మిక్సీలో పట్టి ఒళ్ళ అంత రాసినం ఇ వంటా వంటానే దనికిదర్ద
ఆ
అంతేగా పిల్లలు
ఏ
పండుకుంటే పండుకుంటుది మంచి నే మా వాళ్ళ నా